ఎచెస్తున్నవ్
ఏం చేస్తుంది బైటా వాకింగ్ చేస్తుంది
నేను బయట కూస్తున్న వచ్చిటోతళ్ళని పోయేటళ్ళని చూసుకుంటాను
ఇ
చెప్పాల ఏం చేస్తున్నాం వాళ్ళీ ఈ రోజుకు డైలి రోటీన్ ఎంది
పొద్దునలేసా
ఉ
ఆ ఫ్రెషఅప్ ఆయితా
ఉ
చాయ్ ఏదో ఒక్కటి తాగుత ఈ అట్లలా టైం పాస్ చేస్తా కాసేపు అయినాక స్నానం చేసి అన్నం తింటా ఇక మళ్ళీ మధ్యాహ్నం పడుకున్నా అంటే సాయంత్రం లేస్తా
ఓ మంచిగా చేస్తున్నావుగా
సాయంత్రం లేస్తా మళ్ళీ ఏదనా ఒకటి తినాలి స్నాక్స్ లెక్కా లేకపోతే చాయ్ తగలే ఏదో ఒ ఒకటి చేసి మళ్ళా నైటు మళ్ళా అన్నం మళ్ళా సోగాయి
అరే రీల్స్ చూడవా ఎక్కువ ఇన్స్టాలో ఉండవా
ఇష్టాలో ఏదే ఏడా మధ్యాహ్నం నిద్ర ఒక్కొక్కసారి నిద్ర వాళ్ల రీల్స్ చూస్తా
రీల్స్ చూస్తుంటే అసలు ఇంకా స్క్రోల్ చేస్తుంటే చేయబుద్దు అదే అవుతుంది కానీ ఆ నెట్ అయిపోయిందిని కూడా చూసుకో మనము
ఆ అయిపోయినా సరే అనుకుంటా మళ ఏ
ఎవరన్నా ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఎయ్యాలి
ట్వంటీ ఆర్ థర్టీ నాగా థర్టీ వేసుకోవాలి ట్వంటీ రాదు
జియో ఎయిర్టెల
ఆ ఎయిర్టెల్
ఆహ
జియోకి వేసుకోవచ్చు అనుకుంటా ట్వంటీ
ఉ అవును జియో కి ట్వంటీ వేసుకోవచ్చు కానీ నేనైతే అయితే మాక్సిమం ఒక ఏమంటారు వన్ పాయింట్ ఫైవ్ అది ఒక వన్ జీబి ఒక వన్ పాయింట్ టూ తప్ప అంతగాని ఎక్కువ ఏమంటారు అయిపోగట్ట
అనీ ఫైవ్ జి ప్లస్ ఇష్టంము ఉన్నంత వాడుకోవచ్చు ఇప్పుడు ఫోన్ కోన్నా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కొత్త ఫోన్ ఉన్నా ఫైవ్ జి ఫోన్
అరే నార్మల్ నువ్వు రీఛార్జ్ ఎంత చేస్తావ్ ఫైవ్ జి వ వస్తుంది కదా ఫైవ్ జీ ప్లస్ అదే ఒకవేళ త్రీ హండ్రెడ్ ఒక వన్ పాయింట్ ఫైవ్ ది ఇట్ వేయిచుకుంటే రాదు కదా
రాదు
సేమ్ మా సిస్టర్ ని కూడా కొత్త ఫోన్ కొన్నదన్నమాట ఫైవ్ జీ వన్ మంతంత్ ఫస్ట్ స్టార్టింగ్ లో ఫైవ్ జి మొత్తం చాలా వ చినండే నెట్ అది రీచార్జ్ అయిపోయినా ఇంకా ఇంకా అవసరం లేదనమాట ఇంకా మేము దాన్ని తర్వాత మనీ లేక కొంచెం ఇట్లా వన్ మంత్ వేసేసిన ఇప్పుడు మళ్ళా ఆమే టూ జీబి వేసుకుంది ఇప్పుడు వస్తుంది కానీ నా ఫోన్లా ఏంది అంటే అంటే నార్మల్ గా ఇట్లా ఒ రోజు మొత్తం నెట్ యూజు చేస్తే నెక్స్ట్ డే ఏమైనా చూద్దాం అంటే ఇట్లా అయిపోతనే ఉంటది రీల్స్ ఆ రీల్స్ చూడాలి నెట్ అయిపోద్ది
ఉ హు
మళ్ళీ అయిపోయిందనుకో అసలు నెట్ అయిపోవాలి కదా నార్మల్గా అయితే నాకు నెట్ అయిపోతే ఏదో అయితుంటది
ఏమి ఏ పని ఏ పని చెయ్య బుద్ధి కాదు మొత్తం ఎట్న అవుతుంది ఇగా ఏదో కోల్పోయిన అటు అనిపిస్తుంది
అ ఎట్ట తెలుసా మళ్ళా నైటే అయిపోవాలి మనం పండుకునే ముందు
ఆ అట్లా అయితే ఏం కాదు
అదొ ఒక సాటిస్ఫాక్షన్ స అయిపోయిందిరా అని చెప్పేసి మళ్ళీ ఏమనిపిస్తుంది అయిపోకపోతే
అయినా మా ఇంట్లో వైఫై ఉంది
ఆహా
ఒక్కొళ్ళు ఇంట్లా వైఫై ఉంటుది మన్న కూడా ఫైవ్ జి ప్లస్
ఆ ఇంకా మంచి ఉంటు
ఆ మంచిగా ఒకవేళ ఇంట్లో వైఫై అయిపోయినా కూడా మా ప చేస్తాం టీవీకి
అంటే వైఫై నార్మల్గా ఎంతొస్తుది అంటే లైక్ కెన్ని జీబీ సెస్ల్ అన్లిమిటెడ్ అంటే దానికి లిమిట్ ఏమిండదా
లిమిటే ఉండదు ఇప్పుడు ఫైవ్ జి ప్లస్ ఫోన్స్ ఎట్లా అడసలుని సేంది లిమిట్ ఏమి ఉండది మనము నెలకి ఫైవ్ హండ్రెడ్ వేసుకోవాలి
ఫైవ్ హండ్రెడ్ వేసుకుంటే ఇంకా అన్లిమిటెడ్ ఇక
అన్లిమిటెడ్ అన్నిీ చూసుకోవచ్చు మంచిగా
అంటే మనం ఒకవేళ టీవీ ఒక మార్నింగ్ బట్టి మధ్యాహ్నం వరకి వైఫై ఆన్ చేసుకుొని ఉంటే కూడా ఏమవుతుంది
ఏమ అయిపోదు మం పొద్దుంతా ఆన్ చేసుకునే అయిపోదు
సేమ్ ఏమంటారు మనం టీవీ రీచార్జ్ ఎట్లా అట్లా దానికి మంత్లీ మంత్లీ
ఆ అవ అయిపోయినప్పుడు మళ్ళీ వేయిించుకుంటే మళ్ళీ మంత వస్తాయి మనం ఎక్కువ మంత్స్ కూడా వేయించుకోవచ్చి సిక్స్ మంత్స్ కట్లా
అ అట్లయితే మనకి కొంచెం కొంచం మనీ తగ్గుతాయి కదా
ఫోన్ లో ఉ అంద ఎద రిచార్జ సిక్స్ మంత్స్ వయిించుకుంటే తక్కువ పడుతుది మనకి ఎయిట్ నైన్టీ నాైన్ ఏ మ అన్కుటా అంత
నాది జీవో నేం జస్ ట్వంటీ ఎయిట్ డేస్ వేసుకుంటా అంత మని ఉండదు ఇ మన
మనకుంటుంది ఎయ్యరు కూడా రు త మనిషికి ఎందుకు అంటారు
అయినా నీకు వైఫే ఉంటది బయటికి పోయినప్పుడే ఇబ్బంది అయి
ఆ అ అవును ఏ పిచ్చుకోలే ఎక్కువ అసలు నార్మల్ కాల్స్ ఓన్లీ కాల్స్ వెళ్లనీకి కీస్తారు
ఆహా అదే
బయటికు నెట్ అవసరం లేదు మన తోటి ఎవరో ఒకరు ఉంటారు
ఆహా
అట్లా
హు అదే ఏమంటారు ఇట్లా వైఫై ఉంది అని చెప్పేసి మనం రీఛార్జ్ చేపిచ్చుకోకుండా ఉంటే బయటికి పోతే ఎప్పుడైనా ఏదైనా ఒక సిచ్యువేషన్ ఇబ్బంది అయితది కదా మళ్ళా వేరే వాళ్ళని బతిలాడాలి ఆలెన తీయరు కదా నార్మల్ గా ఆన్ చేయరు ఫోన్ ఇయరు
కాల్స్ కి ఏపిచ్చుకుంటే చాలు
ఆ వైఫై ఉంటే కాల్స్ ఒక్కటైతే
ఆ సెట్ ఇంటికాడ ఉన్నళ్ళకయితే సేఫ్ ఇట్నే రోజు కాలేజీకి పోయేటోళ్ళకి ఆఫీసుకి పోయేటోళ్ళకి కష్టం
మీరు టీవీలో నార్మల్గా మూవీస్ చూస్తుంటారా డైలీ
ఆ
అహా అ
సీరియల్స్ సీరియల్స్ అని ఏమి ఉండవు మూవీస్ షార్ట్ ఫిలిమ్స్ ఇంకా ఉంటాయి చూడు యుట్యూబ్ విడియోస్ పరేషన్ బాయిస్ వాళ్ళదైతే మొత్తం యూట్యూబ్ల వాళ్లేయే ఎక్కువ వస్తాయి నాకు నేను నేను నా దాంట్ల మాత్రం ఆళ్లకే సబ్స్క్రైబ్ చేస్తా పొద్దంతా అవే చూస్తా మా డాడి అంటాడు అవే చూడు నువ్వు అవే చూడు అంటాడు కానీ మంచిగా అనిపిస్తది తెలుసా ఒక్క గలీజ్ మాట కూడా ఉండదల్లా వాళ్ళు చేసిన దాంట్లా మళ్ళీ వాళ్ళ ఏందంటే ఒక్క క్యాస్ట్ కాదు హిందూస్ ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు అన్ని కులం కలిపి వాళ్లు క్రియేట్ చేసిర్రు ఇమ్రాన్ అన్ననేనేమో ఈ ముస్లిం
అవును బబ్బు ఏమో హిందువు
ఆ ఆయన పేరు ఏం పేరు గంగు గంగు ఎ క్రిస్టియన్స్ ఫస్ట్ వీళ్లు ముగ్గురే స్టార్ట్ చేసింరు కదా వీళ్ళ నుంచి అందరు వచ్చిర్రు
కానీ ఏమంటారు బబ్బు అయితే అసలు వాడు చిన్న ఉన్నప్పుడు చూష్ ము ఆడు ఎంత పెద్దగా అయిపోయిడు ఫాస్ గదా
ఆయన ఇమ్రాన్ అన్ననే గదా
ఉమ్
ఇమ్రాన్ అన్న నేమో ఆయనకి ఆ ఆయన వల్లనే ఇంత అయినాన్ అంటాడు బాబ్బు ఏమో ఇమ్రాన్ అన్న లేకపోతే నేను లేను అంటాడు
ఆ కానీ ఇద్దరు వల్లనే అసలు అల్ల ఛానల్ నడిచేది
వాళ్ళకి మంచిగా తెలుసా వీడియోస్ చేస్తే ఆ ఒక్కొక్కరికి లక్షకి పైననే వస్తాయి మంత్కి
అవును
వాళ్ళ ఏందంటే ఇంద్రనన్న అన్న ప్రతి ఒక్కరికి ఛానల్ తీసి ఇచ్చిడు
ఆహా
ఎవరిది వాళ్లకి ఛానల్ తీసి ఇచ్చిండు
ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లా ఫాలోవర్స్ అది ఏమంటారు ఫాలోవర్స్ని బట్టి వస్తాయా లేకపోతే అంటే నార్మల్ గా వ్యూస్ అండ్ లైక్స్ని బట్టి
జస్ట్ ఫాలోవర్స్ కోసమే యూట్యూ ఇన్స్టాగ్రామ్ లో రావు మనీ యూట్యూబ్ ల వస్తాయి అహా యూట్యూబ్ల వ్యూస్ బట్టి వస్తాయి
హుహు ఇన్స్టా లా కూడా వస్తాయి అనుకున్నా నేను
ఆహా ఇన్స్లా లో రావు ఇన్స్టాల జస్ట్ ఏందంటే మనం ఫేమస్ గానీకా ఫస్ట్ ఫేమస్ చేస్తది ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేస్తే ఆ ఆ తర్వా యూట్యూబ్ లకు పోతారు అట్లా చాలా మంది పోయిరు తెలుసా
ఉహు అదే ఏమంటారు బ్లాగ్స్ చేస్తారు అ ట్లా ఇంగా కొంచెం ఎక్కువ ఫేమస్ అయిపోతుంటారు
ఉమ్
ఇట్లా
చూసావా నువ్వు ఆ వీడియోస్ యూట్యూబ్ల
నేను నార్మల్గా యూట్యూబ్ ఎక్కువ చూడను ఇన్స్టాగ్రామే ఎక్కువ చూస్తా మా మమ్మీ కి ఇచ్చినా అనుకో మా మమ్మీ ఇన్స్టాగ్రామే జుస్తుంటది చి యూట్యూబ్ జూస్తుంటది ఎక్కువ
అదే మా అమ్మీ వాళ్లు గుడా మేము అంటే టీవీలొ గదా నేను పునె కూడా పోన్ లో ఇన్స్టగ్రామే జుస్తా టీవీలో అయితనే యూట్యూబ్ బెడతా
ఊహు
మొత్తం టీవీలో యూట్యూబే ఇగ ఛానల్స్ పెట్టా మా అక్క చిట్ తళ్లే ఏప్పిచ్చింది చానల్స్ లాస్ట్ టూ త్రీ మంత్స్ చేపిస్తుంది గాని మేము ఛానల్సు ఛానల్స్ యూజ్ జేస్
ఆహా అవి యూజ్ లేకపోతే మళ్లా దానికి కుడా మనీ పడు
మనీ వా అంటే ఫ్రీ ఏబి తది మా అక్క దాంట్లో మేనేజర్ గదా అది అట్లా ఫ్రీ వొస్
ఊ హూ అంటే మీ అక్కేం వ ర్క్ జేస్తదె
సేల్స్ మానేజర్
ఓకే ఉహు మ్యారేజ్ అయిందా
కాలేదు కాలేదు
ఉ హూ ఇప్పుడు నువ్ ఆంధ్రాలో ఉన్నా అన్నావ్ జూడు ఏ అక్క వాళ్ళింటి దగ్గ్
మా అక్క దగ్గరనే మా సొంతం అక్కదే ఆమెకి ఈ ఇటు పడ్డది ఇటు షిఫ్ట్ జేషిరు
ఓకే అంటే రెంటేడా అక్కడా లేకపోతే ఓనేనా
ఆస్టలూ సెట్ గాలే
ఆహా
ఆ ఇంక తెలిసిన వాళ్లు ఉంటే వాళ్ల దగ్గర పైన రెంటుకుంది ఒకతే ఉంటది నేను ఇంటి కాడా ఉంటున్న ఆ ఒక తే ఉంటది మా అక్క దగ్గరికి కొన్ని రోజులు ఉందామని వచ్చిన అంతే
ఉహు నయం అంటే చాలా మంది వొస్ స్తురు అనుకో అట్లా హాస్టల్ల ఆంధ్రా నుంచి మన సైడు
ఆ అంటే ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణకి చాలా మంది వస్తారు తెలంగాణ నుంచి ఆంధ్రకి కి తక్కువ చాలా తక్కువ
అవును
హుమ్ మా అక్క అందులో ఒకతి
ఆ మా ఫ్రెండ్ గుడా ఆంధ్ర ఆయననే మ్యారేజ్ జేసుకుంది అనమాట ఆ ఆమె స్లాంగ్ మొత్తం మారిపోయింది దెలుసా ఇక్కడ ఉన్నప్పుడేమో మన తెలంగాణలా
మా అక్క గూడా దెల్సా నాకేమో కోపం వస్తది అట్ల మాట్లాడితే ఇగ నేమో నేను ఇళ్ళతోటి మన మనదాంట్లో మాట్లాడిన అనుకో ఏం అర్దం అయ్యితది ఇళ్ళకి
వాళ్ళకి అర్థంకాద్ మా ఫ్రెండ్లు కూడా తెలుసా ఒక వన్ ఇయర్ ఆగినంక కాల్ జేస్తే ఏమేమో మాట్లాడుతుంది నాక్ ఏమో అర్దం అయితలేదు మనమేమో మ్ ఆ పిల్లగ్గుడా చాలా కన్ఫ్యూజ్ అయిందంట స్టార్టింగ్ లా
అ కానీ మా అక్క అంతే అలవాటు జేసుకుంది తెలుసా మొత్తం ఆంధ్రలొనే మాట్లాడతది
కానీ ఎవ్వరు ఎక్కడున్నా కూడా అక్కడ మొత్తం అక్కడ స్లాంగ్ వచ్చేస్తది ఎంత గాదనుకున్నా అక్కడోల్లె ఉంటరు గదా ఆ అక్కడోల్లే ఉంటరు గదా మనోళ్లు ఉండరు కాబట్టి వాళ్ళకి మాట్లాడే ఛాన్
య్యహా వాళదోటే కదా ఇట్లనే మాట్లాడదామని మాట్లాడెస్తరు
కానీ ఏమంటారు ఆ స్లాంగ్ ఆ సరే మరి
ఆ
మ్ బాయ్ మరి
బాయ్ బాయ్
మ్ కట్ చేస్తున్నా